హలో హలో హాయ్
హాయ్ చెప్పండి
హౌ ఐ యు
ఐ మ్ ఫైన్ హౌ అబోట్ యు
యా ఆమ్గుడ్ థ్యాంక్ యూ ఎక్కడున్నారు
ఇంట్లో అండి
ఓహో ఓకే ఏం చేస్తున్నారు
ప్రజెంట్ ఇప్పుడే తినేసి ఫోన్ చూస్తున్నా
ఫోన్ చూస్తున్నారు స్పెషల్ ఏంటి ఈరోజు
స్పెషలా స్పెషల్ అంటే ఏం లేదు రేపు స్పెషల్
ఓకే రేపు ఫెస్టివల్ ఓకే
హ్మ్
ఏం చేస్తుంటారు నార్మల్గా ఫోన్ లో
రీల్స్ చూస్తుంటా ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే చూస్తా స్టడీ పారంగా ఏమైనా యూజ్ అయితే ఉంటే కా క్లాస్లు వింటా ఉంటానండి
ఓకే స్టడీ అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఓకే మీరు స్టడీ అంటున్నారు కదా మనకి అంటే లైక్ రిల్స్ లో కూడా మన కి సం స్టడీ ట్రిక్స్ కానీ స్టడీ రిలేటెడ్ ఇంపార్టెంట్ న్యూస్ కానీ వస్తూనే ఉంటాయి కదా సో మనకి రీల్స్ అలా కూడా యూజ్ అవుతున్నాయి రైట్
ఎస్ యూజ్ అయితుంది
హ్మ్ యూట్యూబ్ కూడా ఇంతేనా
యూట్యూబ్ కూడా అంతేనండి మనం ఎ ఎలా యూజ్ చేసుకుంటే అవి అలా యూజ్ అయితాయి మనకు అంతే
ఓకే సో ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందంటారు మరి
మనం యూజ్ చేసుకునే దాన్ని బట్ ఉంటదు మనం దాన్ని మంచికి యూజ్ యూజ్ చేసుకుంటే మంచికి యూజ్ అయితది లేదు నేను ఆ వాటిలో యూజ్ చేసుకోని ఇష్ ఇష్టం ఉన్నట్టుయూజ్ చేసుకుంటా దేని పడితే దానికి అంటే అది అట్లా యూజ్ అయితది ఏదైనా మన చేతిలో ఉం అదే
ఓకే ఏమన్నా అడగాలనుకుంటున్నారా నన్ను
ఆ చెప్పండి మీరు ఇప్పుడు మీ పరంగా అంటే మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం సోషల్ మీడియా అనేది
ఓకే సోషల్ మీడియా యూస్ చేయడం అంటే చాలా టైప్స్ ఉంటాయి ఫస్ట్ అఫ్ కోర్స్ టైమ్ పాస్ కె యూజ్ చేస్తారు ఏదన్నా పని లేకపోవడం లేదంటే వర్క్స్ స్ట్రెస్ లో ఉండడం స్టడీ ప్రెషర్ లో ఉండడం కొంచెం కొంతమంది ఎక్కువగా హ్మ్ ఓకే మీరు అన్నట్టుగా స్టడీ చూసుకుంటారు లేదంటే కొంతమంది వాళ్ళకున్న ఓన్ టాలెంట్స్ ని క్రియేటివిటీని ఎక్సప్లోర్ చేయడానికి లైక్ సొసైటీ లో కి తీసుకెళ్లడానికి వాళ్ళు పెడుతూ ఉంటారు ఇంకొంతమంది మంచిని యాక్సెప్ట్ చేయడానికి ఇంకా మంచిని ఆ గుడ్ థింగ్స్ ని హ్యాబిటైట్ అంటే హ్యాబిట్స్ ని లేదంటే కొత్త కొత్త విషయాలని నేర్చుకోవడం కానీ తెలుసుకోవడం కానీ ఉన్న ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇంకొంచెం ఎక్సప్లోర్ అవుతారు
హ్మ్
ఆ కమింగ్ టు బ్యాడ్ అంటారా అఫ్కోర్స్ అది కూడా ఉంటది మీరు అన్నట్టుగా మనం ఇలా యూస్ చేసుకుంటే అలానే
నకు డౌట్ ఉంది అడగనే అండి
అడగండి పర్లేదు.
అంటే ఇప్పుడు యూట్యూబ్ గానీ ఇన్స్టా లో కొన్ని రీల్స్ వస్త చాగుంటాయి ఏంటంటే నమ్మేటట్టుగానే ఆ మీకు జాబ్ దొరుకుతది అంటే మీర ఏమైనా ఎడ్యుకేషన్ పర్పస్ అయి ఉంటే మీకు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకోవచ్చు. మీకు మీరు మంత్లీ ఇంత శాలరీ వస్తు వని అంటా ఉంటారు కొందరు అది నిజాలు అనుకుంటారు. నా వేసల్ ట్రూ ఆర్ పాల్ జన్డి అవి
కొన్ని నిజాలుంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి
అంటే నిజం అనేవి మనకి ఎలా తెలుసు అప్లై చేసుకోండి మా మా టీం మిమ్మల్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కాంటాక్ట్ అవుతారు అనేసి కొన్ని న్యుస్ లను చూస్తా ఉంటా అవి నీం చం మన కొన్ని చేసే బాగుంటాది ఇంటికాడనే ఉంటాం కదా చే అయితే మనకు కూడా యూస్ అయితాది కదా అనేసి ఆలోచిస్తారు అండో
అవును ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్టే అలా కూడా ఉంటాయి రీల్స్ లో కానీ షార్ట్స్ లో కానీ కొంతమంది స్టేటస్ లో పెడతారు ఉన్న సోషల్ మీడియా ఎవ్రీథింగ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ టెలిగ్రామ్ ఇవయితే ఉన్నాయో అన్నిట్లు పంపిస్తూనే ఉంటారు కానీ దాంట్లో కొన్ని కొన్ని మనకి ఆ చిన్న చిన్న గుర్తులు ఉంటాయి రికగ్నైజ్ చేయడానికి లైక్ గవర్నమెంట్ సింబల్స్ కానీ ఇన్నో కింద వాళ్ళు నిజంగా ఒకవేళ ఆ జాబ్స్ ఇస్తున్నారు అక్కడ ఎలాంటి స్కామ్ లేదు ట్రాష్ లేదు అ డెఫినెట్లీ డెల్గద్దే నెంబర్స్ కింద
ఆ
సో మన దాన్ని మనక ఏమన్నా ఇంకా స్టిల్ డౌట్ ఉంది అది స్కామ్ అవ్వచ్చు ఇది అబద్ధం అని మనకి ఏమనా డౌట్ ఉన్నా కూడా మనం కాల్ చేసి అడగచ్చు కానీ డైరెక్ట్ గా కి ఎమన్నా ఆపోర్చునిటీ వచ్చిం మె బి జెస్ట్ హెల్ప్బబుల్ ఫర్ మి అనే వేలొ డైరెక్ట్ గా ఆ ఫాం కాని ఆసమ్ అప్లికేషన్ వెబ్సైట్ కానీ ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఇస్తే మాత్రం స్కాం అయిపోతాది అదే
అవునా
చిన్న చిన్నగ ఉంటాయ్ ఆ చిన్న చిన్నవి మనం గుర్తుపట్టగలగాలి ఏది కనిపించినా ఓకే అది నిజాలే గావచ్చు నమ్మడానికి ఇప్పుడున్న జనరేషన్ అయితే అస్సలు లేదు బికాజ్ మనీ విషయంలో ప్రతిదీ స్కామె జరుగుతుంది
స్కామ్ లకు భయపడి అంటే నిజాలు కూడా అసలు నమ్మబుద్ధి కావట్లేదు ఇది నిజమేనా అని అను అనుమాని అనుమానించాల్సి వస్తాంది
మనం ఒకటిగా నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు లేదంటే దీని గురించి ఇంకెవరైనా తెలిసిన వాళ్ళుంటే లైక్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఓకే నిజమా కాదా మీకేమన్నా తెలుసా అందుకే మీ దగ్గర ఏమన్న దీని గురించి ఇన్ఫర్మేష ఉందా కేరియాల అబద్దమా అలా కూడా మనం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు ట్ రైట్ ఆ రాంగ్ తెల సో మీ దృష్టిలో ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలనుకుంటున్నారు
ఎడ్యుకేషన్ ఎలా ఉండాలనుకుంటున్నారు
ఉమ్
అనేది ది ఎలా ఉండాలనుకుంటే
లైక్ అ అప్ ఒకె వైట్ ట్వంటీ అన్ట్ ట్వంట్వీ టు థర్టీ ఇయర్స్ వెనకాలున్న అ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ అప్పుడున్న పిల్లలకి కి ఇప్పుడున్న పిల్లలకి అప్పుడున్న ఎడ్యుకేషన్ కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కి అప్పుడున్న వాళ్ళు ఏ వేలో చదువుకున్నారు ఇప్పుడు ఎలా చదువుకుంటున్నారు అప్పుడు ఎలా కష్టపడ్డారు ఇప్పుడులా కష్టపడుతున్నారు అప్పుడున్న ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడున్న ఇంపార్టెన్స్ ఏంటి అల అ
ఎడ్యుకేషనే బెటరె అండి ఇప్పుడు అసలు అందరూ చదవాలా అన్నట్టు కష్టపడి చదువుతున్నారు అసలు ఈ చదువు ఎందుక్ ఆ ఈ చదువు ఎందుకు అసలు మాకు అన్నట్టు చదువు అప్పుడు చదవాలి చదివి జాబ్ తెచ్చుకోవాలి అన్న వి విధంగా అప్పుడు చదువుకునే వాళ్ళు ఇప్పుడు చదవాలా ఇంత గనం కష్టపడాలా ఎందుకు చదువు అన్నట్టు కొంచెం కష్టంగా అ ఉంది అందరికి
అంటే ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాం నామకే వస్తే అంతేగాని మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఏదో చదవాలి ఏదో జాబ్ తెచ్చుకోవాలి అ అ వె న్న అండ్ ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిదు దాని వల్ల వచ్చే నాలెడ్జ్ ఎలా ఉంటుంది అది ఎలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ యూనో వచ్చే ఫ్యూచర్ సిచ్యుయేషన్స్ కానీ టైమ్స్ కానీ జాబ్ లిస్ట్ లో కానీ లేదంటే యూనివర్సిటీ యన థింగ్స్ కానీ కదా
యెస్
సో ఎలా ఉంటే బెటర్ అనిపిస్తుంది మీకు మరి అంటే ఏమన్నా మా చెప్పులు చేర్పులు ఉంటే కిలా ఉంటే బాగుండేది
అందరి ఇప్పుడు ఇప్పుడంతా బట్టి స్ పోయిందండి అట్ల కాకుండా మనము ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే దేని మీద మూవీస్ మీద లేకపోతే వేరే పిచర్ పిక్చర్ పరంగా ఏమైనా మనకు చెప్పాలనుకుంటే అంటే అట్ల మనము అంటే దాన్ని నేచు ఇెట్ వస్తుంది ఎవ్వరికైనా ఇప్పుడు మనం మీ మూవీ గ ఇట్ల చూస చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చూసాం అలానే ఇది స్టడీ పరంగా స్టడీ విష విషయం లో కూడా ఏమైనా స్టోరీ లాగ స్టోరీ విధంగా ఏమైన ఉంటే చదువుకోవడానికి బావా ఈజీగా అ తిమ్మ యెరు వేలో అంటే ఎక్కేసేది మంచిగా అలా ఉంటే బాగుంటది అనిపిస్తాది ఇప్పుడంతా బడ్డీ సిస్టమ్ ఏదో చెప్తారు క్లాస్ లాగా అవి ఆన్సర్స్ ఎగ్జామ్స్ కి చదువుకుంటారు ఎగ్జామ్స్ రస్తున్నారు నాలేజ్ అసల్ లేదు హండ్రెడ్ కి ఆహ్ ఎవిడికి లేదు అంత నాలెడ్జ్ అప్పటి వరకు ఎగ్జామ్స్ జరుగుతున్న అప్పటి వరకు తప్ప నాలెడ్జ్ అనేది ఎక్ ఎక్కువ శాతం ఎవరికి లేదు
సో రేపు ఎగ్జామ్ ఉహ్ చెప్పండి చెప్ప పండి
అంటే కరోనా తర్వాత చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అంటే లాస్ అయింది కదా అప్పుడు అప్పుడు జనరేషన్ వాళ్ళు ఆ లాస్ అయ్యారు స్టడీ విషయంలో అ
సో రేప్ ఎగ్జామ్ అంటే అప్పుడు నేను చదువుతా లేదు ఒక ఒక వన్ మంత్ గ్యాప్ ఉంది ఒక త్రీ డేస్ గ్యాప్ ఉంది పైవ్ డేస్ గ్యాప్ ఉందంటే ఒకేె లెట్స్ ప్లే ఏదో ఒక గేమ్ ఆడదాం ఏదో ఒక మూవి కి వెల్దామ్ లెట్స్ టైమ్ పాస్ అవుట్ అనే వే లో ఇప్పుడు ఉన్నారు పిల్లలు అంటే వాళ్ళు సీరియస్ తీసుకోవట్లేరు సీరియస్ గా తీసుకోవట్లేదు ఓకే ఎగ్జాక్ట్లీ మీరు అన్నది నిజమే మీలాగా నిజంగా మారితే బాగుంటుంది ఎస థ్యాంక్ యూ మీరేమన్నా చెప్ప అప్పల అనుకుంటున్నారా ఇంకా
ఆ ఏం లేదండి
ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా చాలా బాగా చెప్పారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అ ఎడ్యుకేషన్ అండ్ పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు ఎలా ఉంటే బాగుంటుంది అని
హ
ఓకే బాయ్ అండి